హలో అ ఏం జెస్తురండి అ ఆ చెప్పాలండి అ ఇంకా అండి బాగున్నాండి చెప్పారి ఏం చేస్తురు అ ఆ
అ ఆ
ఉమ్ తిన్నా అండి ఇప్పుడెఐనై ఇప్పుడే
జు గుడ్ల గుడ్డు కూర చేద్దాం అనుకుంటున్నా అండి ఎట్లా జెసారు తెప్పరా అండి
ఉడకబెట్టి ఇంగా త పుసు ఎలిగడ్డ టమాటా ఇంగా అన్నీ ఎశి తాలింప్ ఎశి చింతపండ్ రసం పోయాయండి నూనల ఇ నూన్ల నూనెల నాల్ పక్కల్ కట్ జేసీ కట్ జేసి వో ఏయించాలి ఏంచి పుల్సు జెస్తే సూపర్ ఉంటది అన్నళ్లా
అ అవ్ నా అండి అయితే మేమ్ ఏమన్ కుంటున్నాం అంటే ఇప్పుడు ఒక గుడ్డు తెచ్ నాలుగ్ గుడ్లు తెచ్చుకుందాం అనుకుంటున్నా తెచ్చుకున్నాంక మీక్ జెప్ ఇస్త అండి మీరు కూడా రండి తినడానికి
అ మేమ్ ఇయల తినవండి మంగళరం మేము ముట్టుకోమండి
ఆంజనేశ్ స్వామి భక్తుర అండి మీరు
అవ్ నండి మేమ్ ఇంట్లో పూజ్ జెస్ క్రితం గుడి పోతాం తిన్నాం అండి ఆమూ
తే మరి మీ పిల్లలను ఐనా పంపండి మా ఇంటికి తింటరు.
వాళ్లు వాళ్ళు లేరండి, బయటికి పోయిర్రు ఎప్పుడస్తరో తెలవదు.
అవునా ఒకవేళ మేము తెచ్చుకొని తింటాము మరి మీరు వ ఓ రాకపోతే బాక్స్ లో పంపాలా అండి మరి మీకు.
ఆ పోయి నే మళ్ళీ ఫోన్ చేస్తా అండి. మా పిల్లలు తింటా అంటే అప్పుడు పం
ఆ సరే అండి అ ట్లని ఏం కాదు లేకపోతే వాళ్ళు ఒచ్చి తింటా అన్నా మాకు ఏం అనిపియదండి. మా ఇంట్ల మా నాన్న మా అమ్మ రమ్మనే అంటారు అనమాట మా స్నేహితులని.
అవునండి ఏమో బావ అమ్మ పోదు మమ్మయి బయటికే పోదండి.
అందుకే అండి నేను వ చ్చి ఇచ్చిపోతాను అనమా ట కూర.
తినమండి ఇంట్లో ఎవ్వరిని తేనీయనండి మంగళారం కదా
రమ్మనండి ఇగ నువ్వు రాను నేను పోను అంటే ఎట్లా అండి.
ఇంగా ఆళ్ళ ఇష్టం. మన పోతాంటే వద్దనేది లేదు, తింటా అంటే ఊకునేది లేదండి.
అవునాఅండి, అయితే మీకు ఈ విషయం తెలుసా అండి చికెన్ కూర చేయడం ఎలా చేయడమో ఏమన్నా తెలుసా.
నాకు తెలవదండి.
మస్తు చేస్
మీరు చేస్తరా నాకు మేము తినము. ఆ మేము తినమండి చికెన్లు.
అవునా మాకు మస్ మకి ఇష్ ష్టం అనమా
మీరు అయ్యే తింటరు, లేచిన కానుంచి అయ్యేదింట టరు మేమైతే ముట్టుకోమండి. కర్రీలే కూరగాయలే తింటామండి. మేం ఎక్కువ పప్పులు, సాంబార్లు అయ్యే తింటాం. అ ప్పడాలేసుకుంటం అబ్బా
వడియాలు పెడదాం అనుకుంటున్నా అండి. గుమ్మడికాయ ఉంది మీకు చేయొచ్చా అండి.
ఆ చేస్తాండి ఓ గీకి పం
చెయ్యండి నాకు రాదు గాని వంటా.
అవునండి ఇంగా రేపు వస్తాండి వచ్చి నేరుపుతా అండి ఏమేం
గుమ్మడ్కాయ వడియాలు గుమ్మడికాయ వడియాలకి సంబందించి నయి అన్ని చెప్పండి తెప్పించి పెడతా ఉప్పు, కారం, పచ్చడా
పచ్చిమిరపకాయలు ఒకా కిలో బాయ్ ముప్పావు కిలో తెచ్చుకోండి. కేజీ పప్పు పడుతది కేజీ కాయన్ బట్ట్ టీ రుబ్బియాలి కాయా చిన్న సైజ్ అయితేనేమో అరక్ కిలో పెద్దకాయ అయితే కేజీ
అవునా అండీ
హ్మూ పిండి మిగులుతే గ్యారలైనా ఏసుకోవచ్
చేద్దామ్ అండి అయితే గ్యారెలు గూడా. రేపూ రండి మా ఇంటికీ పిలుస్తా. భోజనం గూడా రండి మా ఇంటికి మీ ఆయనని మీరు మీ పిల్లలందరు కల్శీ.
ఆ గీకి ఏ రుబ్బియారండీ
అవునండి. మీరు వచ్చినంక రుబ్బీయండి నాక్ తెల్వదండి అవన్నీ మీక్ చెప్తాను రం రాండి ఆ టైం
అవునా సరే అండీ. ఉదయమ్ ఐదిన్ ఆరింటి కే పెట్టాలే ఎండొస్తే పెట్టలేదూ
అవునా అండి. అయితే పొద్దున్నే ఫోన్ చేస్తా. తెల్లా వార్ జామ్ లనే
అదే ఆరింటికెళ్ళీ ఏడింటికెళ్ళీ ఖతం జెయ్యాలీ. ఒక చీర కాటన్ చీర తీసుకొని ఆ కాటన్ చీర మీద ఆ బుడ్డ బుడ్డ గారెలు మన సైజుని బట్టీ, మందం వేస్తనేమొ మందం వస్తాయి పల్సగ వేస్తేనేమో ఇర్ రుగుతాయండి కొంచెం మందమే గట్టిగా, కవర్ లో పెట్టీ కవర్ తోటి ఏయొచ్చు అండీ. లేకుంటే చేతి తోటి అయినా బిల్లల్ బిల్లల్ పెట్టుకోన్ పోవద్ పొడుగు పొడుగు ఏ పొడుగు అవునండి బావ్
నేను ఈసారి చేసుకుంటానండి మీకు కూడా అడ్ అడుగుతాను ఎలా చెయ్యాలన్ నీ మీరు రండి అయితే వస్తారు గదా.
మీరైనా రాండి మేము మా ఇంట్లో అయితే పెట్టుకుం
ఆవునండి బట్టలు కొనాలండి వస్తారా అండి బట్టలు శ్రీ రావనవమి వస్తుంది గదా మంగ్ శుక్లవారం
ఎప్పుడయి
దేవుడికి ఒక బంగారంది గొన్ పిద్దాం అనుకుంటున్నాం అనమాట పుస్తల్ తాడు. మీరు వస్తా అంటే చూడండి డిజైను.
ఏ పుస్తల్లా
బంగారం మూడుతులాల్ ఆహా కాదండి అక్ ఆయన మెడలక్ తాళి కడతరు కదండి రాముల్ వారు
ఆహా
కొనాలనుకుంటున్నా అనమాట మూడు తులాల్ అంట్
రేట్ ఎక్కువ ఉంటాయండి. లక్షన్నర లక్ష రూపాయలు పైన ఉంట్
ఏం కాదండి మన. నాన్నా దేవుడికి ఇద్దాము మూడు తులాలు అన్నారు. పోదామంటే మీరు కూడా రండి బంగారం నాకు. తెల్వదు ఏం తీసుకోవాలో.
మధ్యాహ్నం టైం లో వస్తాండి. ఇప్పుడు మా ఆయన వస్తాడండి మా ఆయన
అయితే మీరిద్దరు కలిసి రండి. దంపతులు కలిసి కొంటే మంచిదం రాండ్ అవి మ మా నాన్న మా అమ్మనేమో పనికి. వైరు అనమాట మీరు ఓచ్.
సరే అండి కొంట లేదండి. మీరు రెడీ ఉండండి మధ్యాహ్నం ఏవో వచ్చి తీసు. కుట్టాలేదండి మా వారు వచ్చాక రెండింటికి అన్
కుంటే ఇంకా చాలా మంచిదిండి మేమే పైసలు ఇస్తాం మీరు ఓన్లీ చూసి పెట్
డబ్బులేం ఉందండి నేనైనా ఒక యాభై కల్పి. మన్నాయకల్
యాభై వేలండి యాభ్ యభై రూపాయలు కాదండి.
అవునండి యాభై వేలే నేను అన్నది. యాభై రూపాయలు ఎవరికి తిక్కలోలకి రాదండి. అంత పిచ్చోలా అండి మేమంటే.
ఆహ్ అవునులే అంటే మేం. తాలిబొట్టు చేపిద్దాం మన్
అల్లా కలుపుతాం అంటున్నా మీర్ పైసల్లా మా పైసలు కలుప్ పంచం పుణ్యం మీరిచ్చినట్టే ఉన్ కదండి. దగ్గర కలిపి ఇచ్చినట్టు ఉంటది ఏ.
అట్లనేనే ఏం కాదు మా ఇంట్లో మన నాన్న ఏమన్నాడు అట్లా కూడా మేము ఒక
మాయననా ఆహ్ చుద్దామండి అంత. రాదు వాళ్లకి. తవుంది నేనన్న వేటికే మేమే న్యయి.
యాభై వేలు ఇస్తారా ఎక్ అయితే మళ్ళ మీ మరిది వాళ్ళని అడుగుదాం లేండి ఒక యాభై వేలు.
అడగండి మా మధ్య ఏడు.
మేము ఇప్పుడు చందాల వేసుకుంటున్నాం మనం ఆట శ్రీ రానవు మీకు ఇట్లా సో వాళ్ళకి చేపిద్దామని మీరు యాభై వేలు చదిపిస్తాన్నారు కదండి చాలలేండి మాకు
అదే మీకు వద్దంటే
మీరు అక్ష మీకు ఆ రోజు శాల్వా కప్పుతాము దండలు వస్తాము మీ అందరి జంటలకి ఇంకా షాది బియ్య అన్న ధానంకి కూడా మీ ఫోటోలు పెట్టిపిస్తాంలేండి మీరు మా ఫోటోలు పంపండి మీవి మాకు
ఆ మేము అప్పుడప్పుడునా వినాయకుడి పండక్కి సౌ దసరా కి గుళ్ళలా
వినాయక చవితికి
ఇంకా ఐదు వేలు పది వేలు అన్నదానానికి ఇస్తాం మళ్లీ బట్టలుస్తాం దేవుడికి బట్టలు కొబ్బరికాయలు అన్నీ ఇచ్చేస్తాం పీటల మీద కూర్చుంటాం
మాకు తెలవదండి
గుగ్గిలుడొక పెట్టి కట్కొ పోతాం ఇంట్లోట్టి కొత్త చీరలు కట్టుకొని పూజ మీరర్ ప్రస్తుతం రెండు పూటలు
అవునా అండి మంచిదే కదా అండి
మాకు తొమ్మిది రోజులు జరుగుతది జాతరే
ఏది వినాయక చవితి తొమ్మిది రోజులు అండి మీ కాడ
పెద్దలు పెడతారండి రకరకాల డ్యాన్సులు పిల్లలు ప్రోగ్రామ్ ఉంటది చూస్తుంటే చూడబుద్ధి అయితుంది
మేము ఒక్కటిక తంబోలా మేం ఆడినాంమండి నాకైతే బొమ్మలు వచ్చాయియండి గిఫ్ట్ ఇచ్చింద్రు అనమాట బకీ ఎట్లు అవి ఇవి
వచ్చినయండి గో అది ఎండు గిన్న వచ్చిందండి మన్న అండక్క ఆడితే
అవునా అండి
ఆడ్ బాసులు హాట్ బాక్సులు వచ్చినాయండి మాకు కు రెండు వచ్చినా పిల్లలు ఆడరు చిరకుగా నాలుగు ఆటలు కు్జీలా ఆట ఆడితే వచ్చినాయండి
అవునా
కుజ్జీలాటాలల్లో చెర ఒక చెరక బాస్ ఇచ్చారు
వినాయక చౌతి కి వచ్చ యా అండి మీకు ఇవన్నీ
రోజు ఒక్క ఆ అట్టా ఆడిస్తారు పిల్లలతోటి పెద్దోళ్ళతోటి
అవునానా ఏమే కదండి మాకు కూడా చెప్పండి. మేము కూడా వస్తాం. మీ వినాయక చవితి అప్పుడు
అవునా ఉమ్ సరే అండి రేప్
ఇంకా అండి ఆగండి ఆలుగడ్డలు ఉడకబెడు తున్న అండి ఎట్లా ఊడక పెట్టాలి చెప్పారా అండి
కొంచెం మెత్తగా అయ్యాక బుట్టక వేయటం అండి. చనగపిండి వేసిగ వండాలి
అవును అయితే ఇప్పుడు ఆలుగడ్ బద్దలు కోసింది మా అమ్మ నీళ్ళలా ఉడకబెట్టింది. ఇంకా మంట బంద్ చేేయలే అనమాట. నేనే చూస్తున్నా ఎట్లా వండాల అని అడుగుతు
బంద్ జేయండి. ఉప్పు కారం పట్టించి తాళింపేచి పైన సెనగపిండి వేస్తే సూపర్ ఉంటది. చపాతికి అయినా బాగుంటది. అన్నంలో బాగుంటది.
అవునా నా కిష్ ఇష్టమండి చపాతిలకి
చపాతికి మస్ గ ఉంటది ఉం చపాతీలలా బాగుం
ఏం కూర చేస్తుర్రండి మరి మీరు మాదేమో ఆల్ గడ్ డ్డ
మేము టమాటా పప్పు ఏసాండి ఇప్పుడే పప్ ప్పు టమాటా దోస కాయి కలపు కందిపప్పు ఎస్తాము ఎంత చేస్తారంటే కుక్కర్ల వేసాం మూడు విజులు నాలుగు విజులు రాణింక తాలింపు
అవునా నాలుగు విజిల్ల కే కుక్కర్ల పప్పాయి
అన్ని ఉడుకుతాయి అల్లనే బయట బయట కన్నా దాంట్లో మూడు విజిల్లకే అయితాయి.
మా ఇంట్లో పప్పు లేదన్ డి ఈసార్ వచ్చినప్పుడు తెమ్మని చెప్తలేండి. మా నాన్నగారికి లేదు మా ఇంట్లా మా ఇంట్లో చెక్కెర కూడా అయిపోయింది. మీ ఇంట్లో చెక్ చెక్కర ఉందా అండి మెమో వచ్చి తీసుకుంటాం కొంచెం చక్కర
చెక్కర వాడమండి పట్టు బెల్లం వాడుతాండి ఎండాకాలం పట్టు బెల్లం నీళ్ళల్లో వేసుకొని తాగుతామండి నిమ్మకాయ నీళ్ళు వేసు మేము చాయ్ తాగమండి. ఎండాకాలం మజ్జిగ, నిమ్మకాయ, నీళ్ళు, పటిక బెల్లం నా నానపెట్టుకొని పటిక బెల్లం లో నిమ్మ కాయ రసం పోసుకొని సోడా తాగుతామండి. మేము చాయ్లె బంద్ అండి. మా ఇంట్లో చాయ్ లు ఎవ్వరు తాగరు మా ఆయనకి అస్స పనికే రాదు మేము మా పిల్లలు తాగరు చిన్న ఊ
అ అవు నా అండి మీకు ముగులయి వచ్చా అండి
పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి మా ఇంట్లో వాకే వేసుకున్
మా ఇంట్లో మా అక్క ఏస్తే సూపరేస్ స్తది తెలుసా పెద్ద పెద్ద పెద్ద పెద్దవి వేస్తాది
అవునా అండి ఉమ్ ఊ కా చెప్పారండి సరే అండి మళ్ళీ ఉంటాన్